నమస్కారం
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఇందాకే బయటకి వెళ్ళేసి వొచ్చాను.
ఓకే
ఇప్పుడే ఇంటికి వొచ్చనండి
ఓకే ఓకే జేత్ ఎక్కడికి వెళ్ళినారండి
మా అమ్మగారికి చెప్పులు కావాలంటే వెళ్ళామండి. ఇంకా అలాగే బయటికి పోయే పనులు ఉంటే వెళ్లేేసి వొచ్చాము.
మీరు బాగా షాపింగ్ చేస్తారనుకుంటా కదండి
అట్లేమ్ లేదండి
రోజు ఎక్కడికో ఒకక్కడికి వెళ్తా ఉంటారు, బాగా తిరుగుతా ఉంటారు.
అలా ఏం లేదండి రోజే ఏం కాదు ఇక వెళ్లాల్సినప్పుడే అంతే.
ఓకే ఓకే తిన్నారా అండి అయితే
ఉమ్ తిన్నా లేదండి అలాగే బయటిక్ కెళ్ళి మా ఊర్లో డార్క్ పర్పుల్ అని ఉంటది ఒకటి
ఓకే
అక్కడికి యెళ్ళి హ్యాజెల్ జార్ తెచ్చుకున్నానండి అది తిన్నాను.
అది బాగుంటాదండి
ఓ నాకు ఫస్ట్ టైం అండి నేను తినడం అది
ఉ నేను తిన్నాను ఆల్రెడీ చాలా బావుంటది
ఉ హు
నేను దాంతో డిఫరెంట్ ఫ్లేవర్ తిన్నానండి బట్ అది కాదు చార్ తిన్నాను. బాగుండండి క్రీమ్ స్టోన్లో తిన్నానుండి సేమ్ అలాగే
ఉ హు ఎంత అండి అది
వన్ ఫిఫ్టీ ఏమో అండి
ఇక్కడ హండ్రెడ్ రూపీసే అండి
క్రీమ్ స్టోన్ అంటే కొంచెం రేట్లు ఎక్కువుంటాయి కదా అండి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటాది.
మీరంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి తింటారండి.
అంత సీన్ లేదండి ఏదో ఒకసారి మా తమ్ముడు గారు వెళ్దామని అంటే అప్పటి వెళ్ళామని ఏం పొద్దునేం తిన్నారండి హలో హలో హలో హలో హలో హలో
ఓ
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఏమైందండి సడన్ గా వెళ్లిపోయారు పక్కకి
అది నెట్టు కట్ అయిందండి పొద్దున నేను బొరుగులు తిన్నానండి
బోరుగోలు బజ్జిలు తిన్నారా
బజ్జి ఏం కాదు ఉత్త బురుగులే అనమాట
దాంతో బజ్జి వేడివిడి బజ్జి ఉన్న కాంబినేషన్ బాగుంటదండి
అంటారు కానీ నేను ఎప్పుడు తినలేదండి అలా
ట్రై చేయండి ఎపుడైనా బాగుంటది
ఉహు మీరు తిన్నారా అట్లా
ఆ తిన్నామండి బాగుంటది అది కానీ సూపర్ ఉంటదండి
ఉహు
ఉ
మీరేం తిన్నారండి టిఫిన్
బన్స్ అండి
అంటే
మాకిక్కడ స్పెషల్ అండి ఆ బన్స్ అనేటివి లైక్ ఈ యొక్క ప్రాంతంలో మా ప్రాంతంలో ఎస్పెషల్ అండి అవి
ఎట్లా చేస్తారండి నీకేమన్నా తెలుసా
తెలుసండి ట్రై చేసాము మేము మా ఇంటికి వచ్చినప్పుడు తిన్నాను అలాగా చేసుకోని
ఊ
ఎలా అంటే ఈ గోధుమ ఆ అండి అయితే వీళ్ళ బనానాస్ వాళ్ళ దాంట్లో బనానాస్ ఏస్తారన్నమాట ఆ బననా అవునండి ఆ ఆ అరటిపండు వేస్తారు అరటి పండు కొంచెం మాది తీయగా ఉంటాయి ఎక్కువ అందుకని చెప్పి అది కొంచెం టేస్ట్ వేరే వచ్చింది ఇక్కడ వాళ్ళకి కొంచెం తీయ తీపు తక్కువ ఉంటాయండి
అది సుగంధాల అరటిపండ్లు అండి
అదేదో అదేదో పేరు ఉంటద్ది తెలిదు ఇంకా గోధామ పిండి ఈ బనానా రెండు కలిపి సరె అరటి పండు రెండు కలిపి బాగా పీసుకి నానబెట్టేసి నైట్ అలా నానబెడతారండి ఇంకా పొద్దున్నే లేసి ఆ అవిరుద్కొని జస్ట్ మనం పూరి అలా తింటామండి సేమ్ అలాగే కాంబినేషన్ లో తింటారు
ఉహు అంటే దాంట్లో కి ఇగ నంజుకొనికి ఏం తిట్టారు చట్నీ అట్లాంటిది
మేం చట్నీ అండి చెెనకాయ చెట్నీ కానీ పపల్ చెట్నీ కానీ చెనకాయల చెట్నీ కానీ పప్పుల చెట్ని గానీ
ఆహా అవునులేండి
హ్మ్ టేస్ట్ అయితే బాగునే ఉంటది బై బట్ మా పీజీ లో అందుకని బాగుండదు. నేను బయట ట్రై చేసానుండి బయట ట్రై జేసిఉంటే వేడి వేడిగా చాలా బాగుండేనండి
హా హా
బట్ ఇక్కడ నచ్చలేదు నాక
ఆహా
ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు అవి ఉంటాయి కదండి గూగుల్ ఉంటాయి కదా గుగ్గులతో గుగ్గులతో కర్ర ఏసిరండి
ఏమి గుగ్గులు అండి అలసందల ఏది
ఓ లావు గా తెల్లాగా ఉంటాయి ఉడండి చూడు అవి
సేనిగళ
తెల్లగా ఉంటాయి గదా అండి శనగలేన అవి
ఆ శనగలే అండి
ఆ దాని తోని ఆ తీయ తీయ ఉండే కర్రీలాగా చేసారు ఇంకా సాంబార్ చేసారండి అది కొంచెం తీయగా ఉంటందండి.
ఆహా
హ్మ్ నేను కొంచెం కారంగా తిన్నామని అనుకున్నాను బట్ ఇంకా ఇది చేసింటే ఇంక ఏదే తిన్నలండి.
ఉహుం
తినేసి ఇంకా మీకు ఫోన్ చేశానండి
హు హుమ్
ఇంకా ఈ రోజు ఇంకా బట్టలు అన్ని వాష్ చేసుకొని ఆదివారం కదండి సెలవు కదా అని చెప్పేసి మార్నింగ్ ఇగ లేసి ఇంకా తినేసి బట్టలు అన్నీ బా ఆ ఉతికేసి ఆ ఇక మధ్యాహ్నం సరి పొద్దున పో కొంచెం చిన్న గొడవ అయిందండి నేను గొడవతో మాకు వ్చ్ ఓనర్ ఉంటాడు కదా అండి వ్మ్ అతను కొంచం ఆ కోపంగా ఇంకా పీజీలోంచి వెళ్లి అన్నట్లు మాట్లాడాడండి కొంచెం గొడవైంది
ఏంటండి
మీరు పీజీలోంచి వెళ్ళిపోండి అనేసి ఉన్నాడండి చాలా పెద్ద గొడవ అయింది ఈరోజు పొద్దున ఇంకా వాళ్ళు మళ్ళీ తర్వాత తేలిస్తే వాళ్ళు తాగేస్తున్నారు అని చెప్పేసి అర్థమయిందండి తెలిసింది హలో హలో హలో హలో హలో